హా అ ఆ ఏం లేదండి ఏం ఏం లేదండి ఈవినింగ్ అయింది కదా పిల్లల్ని తీసుకరావాలి
అవున
ఇవళ ఏం లేదండి ఇక ఇక్కడ ఎలా ఏం లేదండి ఖాళీ ఇవాళ, కొంచెము తెలిసిన వాళ్ళ పొలమలు ఇట్లా దేవుళ్ళ సమ్మర్ లో ఉంటాయి కదండి. వెళ్ళటి ఉండ తెలుసా వాళ్ళ ఇంటి వెళ్ళొచ్చాను
స్ లేట్ గావచ్చు అ డెలో జరిగి అకా
అవునండి మళ్ళీ వాళ చాలా టైట్ అనిపిస్తుంది అసలుయితే ఇంటికి చుట్టూ చుట్టాలు కూడా వచ్చే లేవాల వాళ్ళకి వండి పెట్టడము, వాళ్ని చూసుకోవాలి కదా అండి వచ్చిన వాళ్ళకి మరి జయలేదా అండి పెట్ కొచ్చు పో రాసినవా ఆ చెప్పండి మేడం చెప్పండి చెప్పడి అండి
ఏ జరుతయి
హలో అ అదే సరిపోయింది పాట తెచ్చు కొండట ఇదే జరిపోయింది మ్ మ్ ఇంకా ఏంటండి చెప్పండి మేడం అక్కడ ఒక అడుకులుట్వున్నా చడవాట నిజం అందుక వాడు ఆ చెప్పండి
మాకు అ ఏం చేస్తున్నారు ఎండలు బాగా కొడుతున్నాయా మీకు కూడా ఎండలు ఎండలు బాగున్నాయి
అవునండి
అ
ఇంకా ఏం చేస్తున్నారంండి
ఏము ఏమి లే పిల్లలు వచ్చి స్కూల్ టైమ్ అయింది పిల్లలని తీకొచ్చిన స్నాక్స్ స్నాక్స్ అంటారు
హు హు చేస్తారా అ మరి స్నాక్స్
ఆ ఏదన్నా ఒక తింటారు ఈవినింగ్ వచ్చాక మా పిల్లలయితే ఏమైనా చేతులతోోటి ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అంటారు అసలు ఏంటి తినడానికి చేసుకుని తింటడం
ఆ అంతే అండి పిల్లలు అంటే చాల ఆ ఇ బే సగుండల అలా మ చెప్తే మళ్ళీ వేసుకుంటారు ఉదండి ావ
ఏం సీాల మరి ఎలముండేరు
అన్నాడు ఏం లేదండివాళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని ప్రాక్టీస్ చేస్తున్నారు స్కూల్
అ
ఆఓ ఉన్నాయంండి సెలబ్రేషన్ సో అది వస్తున్నాయి కదా మళ్ళీ వీళ్ళకి స్కూల్ల్లో అయిపోతాయి కదా ఫేర్‌వెల్ లెక్కా ారు ఇక ఉంటా వాళ్ళకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్
పిల్లలకి ఆ ఇంకా ఏమైనా చేస్తారా ఎటనా ఎళ్తారా మీరు బయటకీ గానీ అట్లా
ఆ వెళ్తామండి అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇక షాపింగ్ చేస్తామండి అప్పుడప్పుడు వెళ్ వెళ్తాం బయట తీసుకుంటూనే ఉంటామండి షాపింగ్స్
అవునా
ఊ ఊ ఆ పిల్లలకి అప్ అప్పుడే దీస్ కుండామండి మనం పర్టిక్యులర్గా పండగలకి ఫెస్టివల్స్ మనం టైంకి పోే్య తీసుకుందాం అనుకో అప్పుడు మంచి దొరకవు మళ్ళీ రేట్లు ఎక్కువ ఉంటయి ఊ ఊ
ఓన్లీ పండగలకేనా
అట్లే ఏం లేదండి అంటే అప్పుడప్పుడు బయటకి వెళ్ళినప్పుడు తీసుకొని పెట్టుకుంటాం ఇగ పండగలు వస్తే ఇగ పండుగలలకు అయిపోతాయి వాళ్ళకి పండుగలకు పిల్లలకే ఏసేస్తాం ఇక అట్ల మీరండి ఊ
మేము కూడా అంతే ఇంట్లోకి వెళ్లిన ఇంట్లోనే టీవీ చూస్తా తండ్రి అసలు బయటికి వెళ్ళ సినిమాలు అని అయ్యా అని ఇయి అని ఏది ఉండదు ఆ
ఊ
ఏది ఉండదు ఇగ బయటికి వెళ్ళము ఎక్కువ ఇంట్లోనే టీవి చూడడం టీవి చూడా ఎక్కువ ఇగ అన్ని ఇంట్లోనే బయటికి ఎక్కువ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే బయటికి వెళ్తాం ఎక్కువ ఉండదు ఆ
వ ఊ అవునా స్వీట్స్ ఏమైనా చేస్తారా మరి ఇంట్లో పప్పలు స్నాక్స్ ఇట్లా చేస్తారా పద్ పచ్చళ్ళు గిట్లా పెడతారా అండి
పచ్చళ్ళ అన్ని ఏం రావు పచ్చళ్ళ అంటే ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చళ్ళు ఇట్లా నిల్వ ఉండే పచ్చళ్ళుని అంటే చేయడానికి రాదు ఒక సంవత్సరం దాకా ఉండాలి అన్న పచ్చళ్ల అయితే నిల్వ చేయడానికి అయితే అవి రావు ఇక అప్పటికప్పుడు మనం ఇంట్లోమ పుదీనా పచ్చడి అయ చేసుకుని తినడానికి ఒక పుదీన పచ్చడి ఎండినమిరపకాయలతో చేస్తాను. నేనైతే కొందరేమో పచ్చిమిరపకాయలతోని కూడా చేస్తా. సరు నేను ఎక్కువ ఎండిన మిరపకాయలతోని చేత్తే అది చాలా రోజులు ఉంటది
అవును అదన్ ప్రాసెస్ ఎట్ల చేస్తారో చెప్తారా
నేను ఎండిన మిరపకాయాలని మంచియచేటాను ఒక పావడ ఆయిల్ కోస్తా పోసి దాన్ని మంచిగా వేంపుతా. ఏంపి అలా జీలకర్ర ఎల్లిపాయలు మంచిగా దానికి తగ్గట్టు వేస్తా. మిరపకాయలకు వేసి ఫస్ట్ అది పేస్ట్ చేస్తా. దాన్ని పేస్ట్ చేసినాక ఆ ఈ పుదీనా ఉంటందా మంచిగా దాని ఆయిలీ ఈ మిరపకాయలు తీసిన దానిలోనే ఈ పూదీన వేత్తరు మంచిగా ఇంత ముద్దలెక్క కావాల వచ్చి మంచి ఎర్రగా మంచిగా కావాలిది పుదీనా అందులోకి ఇంత చి చింతపండు ఏత్త చింతపండు తీసి ఇక మంచి అది గోలినంకా ఇది తీసి అందులో ఎత్త వేసి మంచిగా మిక్సీ మెత్తగ పట్ట తాలి మంచి ఒక వారం రోజులు దాకా ఉంటది ఎండుమిరప్ కండి అని చెప్తే ఇక పచ్చిమిర్చి తోడి చేస్తనేమో టమాట వేసుకుంటే అది ఒక రోజు రెండు రోజుల వరకే ఉంటే, తర్వాత భూజు వత్తది. దాని మీద ఫంగస్ ఏర్పడతది.
అవునవును
అట్లా చేేస్తే ఇదైతేనేమో ఎక్కువ నిల్వ ఉంటది ఇట్లా చేస్ ఇండి న మరి
అవునవునండి
ఎండినా మెరపకాయలతోటే చేషిన పూదిన
బాగుంటదండి అట్లయితే పిల్లలక అ నాక్ అక్కల అయితే అది పుదీనా పచ్చడితోని బాగా అందుకే అట్లా అడిగాను
ఆ ఇట్లనే చేస్తా ఇగ ఇప్పడికి ఒక రోజు మందం కావాలంటేనేమో అలా చేస్తా నాలుగు టమాటాలు ఏసీ తాలింపు ఒకటేసి అది వేరే ఉంటుది దీని టేస్ట్ దీనికే ఉంటాంది దాని టేస్ట్ దానికే ఉంటాంది
ఆ
ఆ ఇట్లాస్త ఇ ఇట్లా ఇ మాత్రం ఇంట్ల వరకే వస్తాయి ఇట్లా అప్పటికప్పుడు చేసేటవి కాని ఈ నిల్వ పట్ చ్చెల్లు మామిడి కాయ పచ్చేడి టమాట పచ్చ పచ్చలు నిమ్మకాయ పచ్చలు ఇవి సంవత్సరాన్ని దాకా ఉండేది అయితే అవి అట్లా రావు పెట్టనికి
అ అవునండి
అట్లా రావు
అవును
ఆ
ఆ మేం ప పచ్చళ్ళు పెడతాము కానీ ఇక మేము కూడా ఇట్లా ఒక నెల రోజులు అట్లా ఉండడానినికిే పచ్చళ్ళు పెడతాం ఇక పెద్ద పెద్ద పచ్చళ్ళు అంటే ఇక మా అతయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇట్లా పెడతారు అవి నాకు కొంచెం చేయడానికి రాదు మా అత్తయ్య పెడుతది మామిడిక్ య పచ్చడి గిట్లా అప్పుడు మేమ అంతా వెళ్తాం మా యరాలు నేను ఆ మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా ఒకక్కక్కడ గ్యాదర్ అయ్యి అత్తమ్మ కాయలు తీసుకొస్తంది వాటిని కడిగి మేము దోడుస్తా ఉండం అంటే హెల్ప్ చేస్తా ఉండం ఒక నాలుగురం కాల్ సి చేసుకుంటాం అట్లా ఒకరు తుడుస్తా అంటే అట్లా ఒకరు కట్ చేయడం ఒకరు కారం ఇట్ల అన్నీ సర్దడం అట్లా చేయడంము ఇగా ఇవన్నీ చేస్తా ఉంటాం
అట్ల మంచిగా సందడ అనిపిస్తది అట్లా అందరు
ఆ ఇగ అంత అయిపోయినాక పచ్చడా పెట్టి జాడలో పెట్టడాక లాస్ట్ కు ఒక మా అత్తయ్య అన్నం వండుతది కొంచెంమంతా నూనె వేసుకొని అందులో ఇగ అందరం మా కలిపి అన్నం పెట్టిస్తది తల ఓ ముద్ద పెడుతది ఇగ మాకు అట్లా చాలా బాగా ఆన్
మంచి గుంట ంట అది ఒక వేరే సందడి హ్యా నేస్ అట్లా మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు కూడా అట్లనే పెడతారు లాస్ట్ అది ఊర్సిన అన్నం తింటేనే ఎందో అదొక అ అమృతం లెక్క అనిపిస్తది అది కా
అవును పచ్చేడా కన్నా అదే టేస్ట్ ఉంటాదండి అసల్
అవును బాగుంటాయి అట్లా అందులో మళ్ళా ఈ మామిడికే పచ్చ చ్చడనే అట్లా అనిపి తది ఈ మామిడికాయ పచ్చడి వేరే పచ్చళ్ళు అని అంటే కొద్దిగా అట్లా అనిపియదులే గాని ఈ మామిడికాయ పచ్చడి పెట్టి ఈ ఈ ఎండా కాలం సమ్మర్ హాలిడే ఇప్పుడు వచ్చేదైతేనే అట్లా పెడితే అట్లా బాగుంటది.
అవునవునండి.
హ్
ఆ పెట్టి పంపియాలంట హ్ ఆ ఇంట్లనే ఉంటాం ఉండని స్పేట్స్ ఆ ఇంట్లోనే ఉంటాం అండి చదువుకుంటా, ఆ పిల్లల్ని చూసుకుంటా. ఆ
ఇంట్లోనే కాని బయటికి అయితే వెళ్లారు ఇగా
ఆ
అవునా ఏటన్నా ఎళ్తారా ఇంట్లో ఏమన్నా పూజలుగిన చేసుకుని గుళ్ళలకు అటు ఇటు ఎళ్తారా.
ఆ వెళ్తనే ఉంటాం గుళ్ళకు గిట్లా అట్లా వెళ్తూనే ఉంటాం. పండగలు వస్తాయా గుళ్ళలకు దగ్గర హ్మ్ వెళ్తాం వెళ్ళి గుళ్ళకు వెళ్ళ డం పూజలు చేసుకోవడం కొ కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసి అట్లా వెళ్తాం వెళ్లి వస్తనే ఉంటాం అండి బాగా అనిపిస్తుంది నాకు కూడా. హ్
ఉగాదిద బాగా చేస్తారు ఇప్పుడు వచ్చేది పండుగ అదే కదా.
హ్ ఆ వస్తారండి చేస్తూనే ఉంటాం. హ్ ఆ అంటే కొంచెం పచ్చడిగా చెయ్యం మాతే ఆ భక్షలు చేస్తాగాని పచ్చ చేయను చేస్తా అండి బచ్చలు చేస్తా, కానీ ఇగ పచ్చడే మా అతయ్య చేయదని వాళ్ళ వంతెన లేదని అత్తయ్య చేయదు ఎప్పుడైనా ఇ బచ్చలు చేస్తా. హ్ ఆ ఆ బానే జరుపుకుంటాం అండి.
అటు చేసి ఇటు చేసి అయితే మంచి గా జరుపుతరు.
అవునవును. హ్
సరే అండి మరి.
ఆ చాలా సార్లు అ.... తతాతమ